హలో హలో వినిపిస్తూదండి ఆ వినిపిస్తుందా
హలో
ఆ వినిపిస్తుందా
వినిపియాలేదండి హలో
హలో
హలో
హలో
హలో వినపడ్డం లేదండి హలో
హలో హలో హ
హలో
అ
హలో
హలో
హలో
ఆ వినిపిస్తుందా ఇప్పుడు
ఇప్పుడు వినిపిస్తుందండి గుడ్ మార్నింగ్ అండి
గుడ్ మార్నింగ్ అండి ఎం చేస్తున్నారండి.
ఏం లేదండి ఇప్పుడే లేచాను. పిల్లల్ని స్కూల్లో వదిలాను.
ఊ సెవెన్ థర్టీకే క్లా స్కూల్ కదా మార్నింగ్ సెక్షన్సు.
జ్ఞా
ఓకే ఓకే
ఇంగ మావిడ టిఫన్ చేస్తది అల్లే చెత్తి మా టెంపుల్ వెళ్లేసి షాప్కి వెళ్ళాలండి.
ఊ ఏం టెంపుల్కి ఏళ్తారు?
శివాలయం అంటానండి ఒకటనే కాదు ఏది దగ్గరగా ఉంటుంది వాట్లన్న గుడి దగ్గరగా ఏదంటా అన్ని సందర్శిస్తాను.
అయా
ఊ టీ కాఫీ అలవట్లేదండి. ఏదో కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు మూడు రోజులు నాలుగు రోజుకి బూస్ట్ తాగుతాను.
ఆహా బూస్ట్, హార్లిక్స్ పోనీ లెండి ఈ టీ, కాఫీ కన్నా ఇవే కొంచెం బెట ఏర హెల్త్కి
అవునా ఓకే అండి
ఊహు నేను కాఫీ తా నానండి పిల్లల్ని పంపించాను స్కూ కొల్కి
ఊ ఉ
ఊ ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి వాళ్ళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినేసెల్లడం. ఏదో వారు క్లాస్ లో టీచరు నైన్ కి అలా తీసుకొని రమ్మన్నారంట. అప్న ఇప్పుడు అందరితో పడి తిందరు. ఒకవేళ ఇంట్లో తిన్నా కూడా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ స్కూల్ దగ్గరకి తీసుకొని వచ్చుకోండి. అనానేస్ తిన్నారంటా
ఉ
సో అందుకని చెప్పి ఒకేసారి ఇచ్చి పంపి చేస్తా నైన్ కె
ఓకే ఓకే ఏమిటి పని చేస్తున్నారు?
ఇడ్లీ చట్నీ
ఓకే
ఊ
ఇంకా ఏమండి ఏంటివి ర రకాల ప్రోగ్రామ్స్ అనేవి
ప్రోగ్రామ్స్ ఇంకా ఏం అనుకోలేదు సమ్మర్న్ పిల్ల ఎగ్జామ్సైపోత్. తే ఇంక్ సమ్మర్ లో ఎక్కన్న ప్లాన్ జెయ్యాలి. మొన్నే అరుణాచలమెల్లేసొ. చ్చినాము ఒక టూ వీక్స్ బ్యాకు. ఉమ్ గిరి ప్రదక్షిణ జేసేసి. ఉమ్ బాగున్నిందది. ఉమ్ వన్ డే బి ఫోరెల్లిపోయ్నాము.
ఉమ్
అర్ణాచలం గిరి ప్ర్రదష్.
ఉమ్ అది మన్వ పవర్ఫుల్ టెంపులంట కదండీ.
ఔను అ ఔనవునండి అవును ఏదో ఆశ్రామాలున్నాయంట ఔను ఔను రమణ మహర్షి ఆలయము. ఉ ఆ లింగాల న్మాట ఎనిమిది లింగాలు.
ఉమ్ అదే యూట్యూబ్ లో ఎక్కడ చూష్నా అదే వస్తాంది.
ఆ ఎ ఏ ఏ దేన్కి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క విశిష్టత అన్మాట సొ మేమైతే ఒక్క లింగాన్ని గూడా మిస్. తెలేదు అన్ని లింగాలు ప్రదక్షిణ జేస్. కొని గిరి ప్రదష్ణ్ జేస్. కుంటూ ఆ లింగాలన్నీ ప్రదక్షిణ జేస్. కుంట రవణమహర్షి ఆలయాన్ని సందర్శించి.
వెరిగుడ్
అ ఇదీ మ్ మోక్షమార్గం నించి బైట్. వచ్చి ఆ తరువాత రూమ్ తీసుకున్నాం
ఆ ఇప్పుడు ఓకే
ఆ
ఇప్పుడు మామూలుగా అతను అంటు ఉంట కదా అరుణాచల్ ముందు అరుణాచల్ తర్వాత మీకేమన్నా కనిపిస్తాందా చేంజ్సు
అట్లంతా ఏమి ఇంకాల్ సరి అట్లంతా ఇంకా ఏ లేదు ఆ వెళ్ళసి వాచ్ వచ్చినాక వెళ్ళక ముందు అని అంటే నాకేం పెద్దగా తేడ ఏమనిపి పపించలేదు ఒక ఎలా ఉంది బట్ ఒక ఒకేసారి పోసి వస్తే తెలీదు పదే పదే వెళ్ ఇస్తా ఉన్నాం అనుకో మనము తెలుస్తుందనమాట ఒకసారి వెళ్ళసి వచ్చి చేసినాక అరే అరుణాచలం వెళ్లేసి వచ్చినాం మనకేం కాలేదు మనకేం జరగలేదు అట్లా ఏ ఆ అనుకోకూడదు కదా ఒక్కసారి వెళసి చేస్ జీవితం మారిపోదు కదా వెళ్తూ ఉండాలి అయన నమ్ పోని
ఓకే ఓకే అండి మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు
ఇంకా ప్లాన్ ఏం లేదు నార్మల్ ఇ అయితే పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అంటున్నారు బట్ పౌర్ణమి రోజైతే లే ఫుల్లు క్రౌడ్ ఉంట
అవును అవునండి
అది ఇసుకేస్తే రాలనంత జనం ఉంటరంట ఆ టైమ్ లో గిరి ప్రదేశం ణ జేసి ఆయని దర్శనం జేస్కొనొస్తే చాలా మంచిదనంటున్నారు. బట్ చోలార్చ్. చూడాలి ఎప్పుడు గుదుర్తుందో ఏంటో ననేసి.
ఉమ్
ఉమ్ మీరెళ్ళారా ఎప్పుడైనా. పౌర్ణమి రోజుకి.
పౌర్ణమి రోజు వెళ్ళలేదండి అదే ఆ జనాలు ఎక్కువ భైపడేసి వెళ్ళాల కానీ వెళ్ళాలనుకుంటున్నాము చుద్దామండి. బాగుంటది కదా తప్పించ్ అంటాడో మన ప్రయత్నం ఎంత చేయాలో తెలియడం లే
ఖచ్చితంగా మనం ఇప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రయత్నం అనేది ఉండాలి కదా
ఉ ఉ ఫుల్ క్రౌడ్ కాదండి భయంకరం క్రౌడు
అవునవును నేను కూడా విన్నాను ఫుల్ క్రౌడ్ అనేసి
ఇంకేముంది మధ్యాహ్నం లంచ్ కో
లంచ్ కి ఇవాళ సాంబార్ చేద్దాము అనేసి సాంబార్ అయితే మా పిల్లలు బాగాతింటారు
ఉహు ఓకే
అందుకని చెప్పి ముల్లంగి మునుక్కయ సాంబార్ చేద్దామని
అవున అండి
సాంబారు పప్పు ఇవుంటే చాలు
హు ఇంకా మీ దగ్గరలో ఏమన్నా ఉండయా టెంపుల్స్ మీరు ఉండే దగ్గ
మాకు దగ్గరలో అంటే అదే ఈ ఇంటి దగ్గర ఉంటాయి కదా ఆ చిన్న చిన్న టెంపుల్స్ అ ఉన్నాయ అన్నమాట ఇక్కడ మొన్నటి వరకు భారతం చెప్పారు అదే రామాయణం భారతం అంట తరు గదా
అవునా మా ఊర్లో చిన్నప్పుడు చేసేవాళ్ళు అనమాట
ఉ
మా తాత అందులో ధర్మరాజు ఆ బాగా ఐడియా ఉంది కానీ గుర్తులేదు గాని తెలుసు ఆర్డర్ మా ఊరు లో స్మాన్ ఎక్కేది వన్నె మ ప్రాగరం రాజు వేషం వేసేవాడు
ఆహా ఆహా ఊ సో చిన్నప్పటి నుంచి మీకు భారత తం అంటే ఏంటో తెలుసు మనము భారతం వినడం కన్నా చదవడం కన్నా ఈ విధంగా మ్మ్ ప్చ్ ఈ విధంగా వేస్సారు గదా నా టకాలు అలాంటప్పుడు అయితే కొంచం చూస్ తె, ఓ ఆ ఎక్స్పీరియన్స్ వస్సుంది నాలెడ్జొనేది వస్తుంది. హు మొన్నటి వరకు జరిగింది గాని మేము వెళ్ళలేదు. ప్చ్ ఎల్లలేకపొయ్ నాము.
వ హుహు
అది ఓన్లీ నైట్లో మాత్రమే జెప్తారంట ఇం ప్పొగరంతా మనం ఒక్ క్కడ మేల్కొని చూస్ కొన్ రావాలి కొంచెం దూరము మా ఇంటి దగ్గర నుంచి, ఒక టూ, త్రీ గిలోమీటర్స్ ఉంటుంది. అంత నైట్లో పిల్లల్ను ఒద్లేసి వెళ్లడం క తుమోగ్ మళ్ళి పొద్దున్నే ఇం లేచి ఇంక్ వాళ్ళ్ని రెడి పిల్లల్ని స్కూల్కి రెడీ చేయల్ కదా సో అందు అని చెప్పి మా పక్కింటి వాళ్ళు ఎళ్ళెసి వస్తాంటే చెప్తా ఉన్నారన్ మా ట చాలా బావుంద్ ఈ రో చాలా బా జెస్నొరు.
ఉ
ఉ నరద్ ముని వచ్చ్నోరు అది ఇది చెప్తా ఉన్నారు.
ఉహు ఇంక వెల్లుండేది మరి మీరు కూడా
అదే అదే చెప్పాన్ గదా‌. వెళ్ళాలనుకున్నాను బట్ కుదర్లేదు అనిననేస్
హు
హు ఇంకా మీర్ మీరు వెళ్ళారా.
ఉహు లే లే నంని ఆ ఇంట్లో ఫ్రస్ స్టేషన్ మళ్ళా ఎందుకులే పొయెది పిల్ల
ఊ
కొంచేప్ వాకింగ్ చేస్సము మళ్ళ గమ్మునుండి ప తం
ఉహు
హలో ఉ చెప్పండి ఉఉ ఇన్ పడద్ కం ఇంటితొ వరకు అయ్ చ్చేస్సం మళ్ళా అండి బయట వాకింగ్ చేస్తానండి బయటంతే
సండే సండే లీవేనా సార్ మీకు
ఏవండి అవునండి
హహ
ముందు వెళ్తన్నాను హాఫ్డే కుదరలే ఇప్పుడు
ఆహా అది ఆప్షనా మీకు
అవునండి
వెళ్ళొచ్చు వెళ్లకపోవచ్చు
ఉ అవును ప్రతి ఒకటి ఇస్తరు త్రీ హండ్రెడ్ ఇస్తారు కానీ కొన్ని కొన్ని చమే ఈ మధ్య కొంచం మంచి మంచి వర్క్బడ్డీ ఆ వ్యాపారం లేదు ప్లస్ నలుగురు ఉంటాము దా ఇద్దరు కంపల్సరీ వస్తారు సండే కూడా హాఫ్డే ఎందుకు అనేసి తే ఒకసారి ఈ రోజు నువ్వు రావొద్దు లే అనేసి ఎవలో వస్తారని చెప్పారు సరలే ఎందుకు వెళ్ళటం అనేసి మానేస
ఉ
అ
తెలేండి సండే ఒక రోజన్న ఫ్యామిలీతో స్పెండ్ ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయాలి కదా
అవునండి
కొంచం అలా పీస్ ఆఫ్ మైండ్ కూడా దొరుకుతుంది కదా
ఆ
ఆమ్
ఇంకా ఇంకేమండి విషయాలు మీరే సమ్మర్కి వెళ్తున్నారా ఏమన్నా బయట
ఆ ఆ ఆ
సమ్మర్ కేమైనా వెళ్తున్నారా బయట
సమ్మర్కి ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఏం ప్లాన్ చేయలేదు వెళ్లాలనుకుంటున్నాము
అండి పిల్లలు కూడా హ్యాపీ హ్యాపీగా ఉంటారు
హ
అ
మా అమ్మాయి కొంచెం ఇప్పుడు నైన్త్ స్టాండర్డ్ కదా ఇప్పుడు ఎయిత్ అయిపోతుంది మా
అర్ అర్థం కాలేదండి
పెద్దమ్మాయికి ఎయిత్ పూర్తి అయిపోతుంది ఎయిత్ క్లాసు
ఓ ఓ ఓ
ఊ ఇంకా నైన్త్కి కెళ్తారనమా ఆ సో నైన్త్ క్లాస్ సిలబస్సు స్టార్ట్ చేయ్యాలి అంటున్నారంట వాళ్ళు స్కూల్లో వాళ్ళు హ్మ్ హ్మ్ చూద్దాం మరి ఏం జరుగు
బా చద్ తారండి పిల్లలు
ఆ పర్లేదండి గొప్పలు చెప్పుకోవడం కన్నా పర్వాలేదు అని చెప్పడం బెటర్ కదా
ఓకే అంతే అంతే అండి
కాదు అలాగని యావరేజ్ స్టూడెంటు కాదు అలా అలా మిడిల్ గల్ హ్మ్ సాగిపోతూండ
హ్మ్ ఓకే అండి
హ్మ్ మనం ర్యాంక్ కావాలని ప్రెజర్ పెట్టకూడదు కదా పిల్లల్ని
అవునండి కరెక్టే
హ్మ్ సో అందుకని చెప్పి
అ
ఇ
ఇంకా ఎక్కడ అనుకుంటున్నారు హాలిడేస్లో